హలో హలో
హలో హాయ్
హాయ్ బావున్నారా? ఆ హలో వినిపిస్తలేదా? ఆ బాగున్నాం తిన్నారా?
తిన్నాం మీరు తిన్నారా?
తిన్నాం తిన్నాం ఏం తిన్నారండి?
పెసర్పు అన్నం మీరు
అవ్నా? నేనూ ఉప్మా చేస్నా టిఫిన్ చేసినా నేను ఉప్మా ఉప్మా చేసినా ఉప్మా ఉప్మా ఆ ఇంకేంది మరి అయిపోయినా అయిపోయింది పనులు
అ
ఉమ్ ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు
ఐపేనాయ్.
ఇప్పుడు రేస్టా
ఏ ఏం లేదు కూసొనె ఉన్నాం. మీరేం చేస్తున్నారు?
ఏం లేదు నేనింకా ఇగొ ఇప్పుడే బట్టలు ఉతికి కూసున్నా.
ఆ రే
ఆ ఆ ఇప్పుడు రేస్ట్ మీద ఉన్న ఇంకేంది మరి మీరు ఏం చేస్తారు ఇంట్లోనే ఉంటారా? నేను ఏం చేస్తలేను. కూసొని ఉన్నా ప్రజెంట్ ఉమ్ ఆ
ఇ అవును.
మీరేం చేస్తున్నారు మరి ఉమ్ మీరేం చేస్తున్నారు?
మీరేం వర్క్ చేస్ సర్
నేను వై నేను ఏ వర్క్ ఎయ్ను నేను ఇంట్లోనే ఉంటా. హౌస్ వైఫ్
అవునా?
ఆ మీరు
సరే
ఇంకా ఏన్ది మరి
మీ ఊర్లో ఏ ఏ ఆ ఓ హలో మ్మ్